ఓకె
మ్ చెప్పాలి ఎం చెస్ మాదీ మ్మ్ నైన్ త అంతే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్
అయింది
మ్
ఆమె తగ్గిన మనోళ్లు మా ఒళ్లు ఇచ్చింటె ఇంక అంతే చించకుంటుడ్రు
హుమ్
అంత మొత్తం కొనేశినారా
అంటే ఏం లేదు మౌని వాళ్ జస్ట్ మ్యాటర్ వరకే పెట్టించారు
మ్ అది మనం అలైన్మెంట్ చేసుకొవల
ఆ అన్ని మనమే చేసుకొలి ఇంక పిపిటీలు ప్రతి ఆరరంకి పిపిటీలు మేమే చేసుకుంటాన్నం
ఆ
ఆ ఇప్పుడూ మ్యాన్ స్క్రిప్ట్ చేస్ ఆ చేసుకున్నాము ఇప్పుడు మళ్ళి దాన్ని అన్ని పిడిఎఫ్ కి కన్వర్ట్ చేసుకున్నం ఆడి ఏం వాళ్ ఏం పెట్లే జస్ట్ మ్యాటర్ మాత్రమే పెట్న్న రు
మ్ హు
మా ప్రాజెక్ట్ ఇది అని చెప్తే దానికి తగ్గట్టు మ్యాటర్ ఇచ్చారు
మ్ అంత మొత్తం ఇచ్చినారు మనం దాన్ని మళ్ళా అలైన్మెంట్ చేసుకొవల
చేసుకొవల
మ్
ఇప్పుడూ ఏమో ప్రలయమో మండే రోజు బుక్ ఇద్దాము సార్ కి బుక్ చే చేసిద్దాం అని చెప్
ఫస్ట్ ఊర్కె ఒ జిరాక్స్ ఇయ్యండ్ ఈ దాంట్లొ తప్పుల్ ఎతికీ చెప్తారు ఆ తర్వా త మీరు ఓర్జినల్ ది తీస్
అదే జెరాక్సే తీసియాల
మ్ ఫస్టే మనం ఒక్క బుక్కుకే అంత పెట్టేస్తే అంతే స్మాష్
అయినా ఆ సార్ మా దగ్గర ఒకేసారి ఈ బుక్ కి పబ్లికేషన్స్ కాని చెప్పేసి అంతటికీ డబ్ డబ్బులు తీసేసుకున్నాడు. బుక్కుకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు వేసారు.
అంతేనా
హ
అలో రెండు వేల ఐదు వందలు అంటాన్లే ఆ బుక్కు
రెండు నిమిషాలండి ఆ చెప్పు మౌని
రెండు వేల ఐదు వందలు అంటాన్లే ఆ బుక్కు
ఉమ్
ఉమ్ మరి మీకు ఎంత వెయ్యి రూపాయలు తీసుకున్నాడంటన
ఆ వెయ్యి రూపాయలు బుక్కుకి వెయ్యి రూపాయలు చెప్పినాడు పబ్లికేషన్స్ కి మిగిలిందానికి అంతటికి అంటే మేం నలగరమే కదా
ఉమ్
లో మేం ప్రత్యూష లేదు అందువల్ల ఎక్కువ ఎక్కువ అయింది. వీళ్ళు భూమి వాళ్ళ బ్యాచ్ కి ఎయిట్ థౌజండ్ ఎ థౌసండో ఎంతో అయింది మొత్తం కలిపి ఒక్కక్కరికి
భూమి వాళ్ళక
హుమ్మ్
ఉహు
మాకు నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రె ఉమ్
హు
ఇంకా తను ఒక్కటి లేనందువల్ల
ఉమ్ ఇంట్లో స్పెషల్ అయిపోయిందా
స్పెషలూ
అయిపోయిందా ఇంట్లో పండగ
ఆ పండగ అంబల్ తెల్సా
అంటే
అంబలి ఇది మనం సంగటి చేస్తాం కదా.
ఊ మ్
సంఘటిని దాంట్లో ఎరగడ్డలేసి ఇంకొంచం వాటర్గా కలిపి
ఉహ
దాన్ని అంబలి అంటారు.
హు
హుమ్ అంబలి చేసుకున్నాం పొంగల్ చేసుకున్నాం. ఉగాది పచ్చడి చేసుకున్నా
ఉహు
అయిపోయింది పండగ
మాకే ఏం లేదు. పండగ ఏం లేదు. పండగ లేదు ఫ్రెండ్స్ మాకి
హా పీజీలో ఉంటే ఏ నార్మల్గా అయితే అక్కడ కూడా చాలా వరకు పెడుతారు మౌని పండగప్పుడు ఏదో ఒకటి కానీ ఎన్నో మీ పీజీల్లో ఏం చల్లనే లేదు
హుమ్ మాకు పండగే లేదు ఫ్రెండ్స్ ఎప్పుడు అంతే ఫ్రెండ్స్ ఊరికే ఉండాల్సిందే
హుమ్ ఏదో ఏందో ఎం పిజి ఏమో డబ్ బ్బులు ఊరికే కడుతాండరాడ
అ చాంగా
ఆ ఫ్రతీ వాళ్ళు కూడా చెప్తాన్నారు ఇందాక ఫోన్ చేసి ఆ ఆంటీ వాళ్ళు గీజర్ కూడా ఏ లేదంట స్నా ఏంది ఒంటికి స్నానం లేదు కడుపుకి తిండి లేదు అని అరుస్తా ఉంద ఆ పిల్లా
ఉ మళ్ల అంతే గతి హు మ్ ఒంటికి తిండిలేదు బట్టకి నిడ్ ఏమిలేదసలు ఎ టున్నో ఏమో నాకే అర్థం కావట్లే హాస్టల్లో ఎంత కేరింగ్
నిజంగానే ఆడ వద్దు వద్దు అని వచ్చేసారు చూడు మిమ్మల్ని అనాలి ఫస్ట్
హు మ్ రప్పించ్చినొళ్ళను కూడ అనాల
నిజమే
మారి
నా రబ్బిచ్చేసి ఎవరిపాటికీ వాళ్ళైపోయినారు హుమ్
ఆ చేసిందా
ఆ
పావని
పావని చేసి చాన్ రోలైయింది
బాగుందంటనా
హుమ్ బాగుంది బాగుంది బాగుంది ఇప్పుడూ సెవెంత్ మంత్
హు మ్ మొన్న ఎప్పుడో నేను మెసేజ్ చేసింటి
హు మ్
హుమ్
ఏ కాదు ఈ రోజు మెసేజ్ చేస్తే నాలుగు రోజుల తర్వాత రి
అవునూ సరేలే ఇంట్లో బిజీగే కదా ఇంకా
ఆహా ఎంత బిజినో అసలు పాపం ఏం చేస్తుంది ఒక్ క్కసారి ఒకసారి మెసేజ్ చేయడానికి కూడా మళ్ళీ మిగిలినటువన్నీ చేసేస్తుంది మెస్ సేజ్ చేయకనే ఆ పిల్లకేదన్నా అవసరం ఉందంటే టక్కున ఫోన్ చేస్తుంది
ఆ
ఏద్ ఏదన్నా ఏదన్న మాట్లాడాలంటే మెసేజ్ మాత్రం చూడదు
అదంతే మ్ హు
హమ్ సరేలే ఇంకా ఆ పిల్లకలవాటైపోయింది అట్లా ఆ ఇంకా నువ్వు చేసుకో ఇంకా ఆ పిల్ల అవ్ వసరం వచ్చినప్పుడు చేస్తుంది మనం అవసరం వచ్చినప్పుడు చేసినా కూడా ఎత్తదు
ఆ డేమలో బిజిగా ఉంటుందేమో అప్పుడు పాపం ఏమట్లాంటవు
ఆ ఆహా మాటలతో మాయ చేస్తుందన్నమాటా ఏం పావని అప్పుడు మెసేజ్ చేశాను ఫోన్ చేస్ సాన్ లిఫ్ట్ చేయలేదంటే అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను ఆడక్ పోయినాను సరే ఇంకా ఆ పిల్ల ఏం చెప్పినా కూడా వినాలన్నమాట
అంతే మళ్లా
ఉమ్ హ్ హ్ ఇంకా దాన్నే అర్ధం చేసుకోవాల ఆ సరేలే అత్తోలింట్లో ఉం దెమో ఇబ్బందిగా ఉంది
ఉమ్ అది మెయిన్ తింగ్ అది హ్
మ్ ఎక్కడా మేము ఈడ ఉంటాన్నం అ మొన్న పై స్టేట్ ఆఫ్ చేసాం కదా ఆ నార్ నార్మల్గా మావే శారీస్ కట్టుకొని ఈ మధ్య వా ఇన్స్టాలో కూడా కొంచెం పోస్ట్లు పెట్టినాం కదా ఆ నేను లేకున్నా మీరు ఎంజాయ్ చేసేస్తా అన్నారు.
ఉహు తల్లయిపోయిందా
ఆ ఫీల్ అవుతాంది ఎవరు చేసుకోమన్నారు పెళ్ళి మే చెప్పన
ఆ మరి
ఆ పెళ్లి చేసుకో కొ గమ్ము కుర్చో ఉంది
పాపం చాలా అనుభవించేసింది ఆ పిల్ల హలో చాలా అనుభవిచ్చేసింది అమ్మీ అంటనా ఆ అన్న ఇన్నలే పరిస్థితి చెప్తే ఇన్నా
హు ఏం చేద్దాం అని అయినా కూడా ఆ పిల్ల స్ట్రాంగ్గా నిలిచింది. అడ గ్రేట్ ఉ ఇ